హలో
హలో కమ్మల వేదశ్రీ గారు
హలో మేడం
మాట్లాడేది.
నేనే మేడం మీరు వెంకట శిరీష గారా
అవునండి.
అవునా ఏం చేస్తున్నారండి కాలీయేన
కాళినే పడుకున్న
పడుకున్నారా తిన్నారాన్
మీ తిన్నామండి మీరేం చేస్తున్నరండి.
నేను తినాలండి. ఏం తినాలని ఆలోచిస్తున్నాం అండి.
అయ్యో తినడానికి కూడా ఆలోచిస్తున్నారా!
ఎస్ మేము కొంచెం రిచ్ అండి అందుకే
ఆహా! ఇంకా వండుకోలేద అయితే
వండలేదండి ఇంకా వండాలి. మీరు తినేసారాండి.
తినేసామండి పడుకున్నామండి ఇగ
ఊహు మీకు వంట ట చేయడం వచ్చా అండి. శిరిష గారు
వచ్చండి
ఏమేమి వంటలు చేస్ తారండి మీరు
అన్ని వంటలు చెక్స్క్ నాన్ వెజ్
ఓహో సేమ్ నేను కొడలాగే
చ్ మీక్కూడా వచ్ కదా
మా కూడాడొచ్చు నాన్ వెజ్ పన్నొచ్చు
రేటండి మీరే మీరేం చదువుతున్నారండి
నేము నేను స్టూడెంట్ నండి బీటెక్ చేస్తున్నాను మీరు
అవును మెయిన్ స్టూడెంటె అండి
ఇ అవునా
ఆ తెల్వదు కదా
అదే మీరు ఏమేమి బంతలు లేస్త సారు ఏమి ఇష్టంగా తింటారు
ఫిష్ హలో ఫిష్
హలో ఫిష్ డూ యూ నో అబౌట్ ఫిష్ హౌ టు కుక్
తెలీదు
వెజ్ లో వెజ్ లో ఏం ఏం తింటారు ఏం వండుతారు
వెజ్ అన్ని
అన్నీ అన్న వాండ్ ఇ తారా
ఇ ఆ కాకపోతే ఆకులు అల్ములు తప్పితే అన్ని వండుతా
అంతే ఆకులు అలములు రావా
ఆ అవి తినను కాబట్టి నేర్చుకోనండి
ఓహో
మీకేమి ఇష్టమండి వెజ్ లో
మాకు అన్ని ఇష్టం మే మా ఆకుల అలుమ్మలు గడ్డి గషంగం కూడా తింటామండి
అవునా
న్ని తింటాం
అయితే మీరు హెల్తి అయితే మీరు హెల్ ఉంటారులే మ్మ్ కాలేజ్ పోలేదమ్మ అది ఈ రోజు
లేదండి. వెళ్ళలేదు ఈ రోజు కాలేజ్కి
ఎందుకండి మీకు ఏదో ఇరో ప్రైజ్ ఇస్తామన్నార అంట కదండి
అన్నరూ కానీ ఇన్ఫర్మేషన్ రాలేదండి.
ఏమైంది నీ చేతి
ఇ న చెయ్యి పడుకునేటప్పుడు పట్టుకుంది జాయింట్లా ఎ వదిలీ పనీ చేస్ తెల్దవది సరిగ్గా
డ్యాన్స్ ఏస్తే పోద్ది అది అంతా
మీకు ఎక్కువైతయి హ్
హ్ ఇంకేంటి చెప్పండి.
ఒక్క నిమిషం అండి